హలో
హ
ఎవడ వినిపిస్తుంద అంటున్నా హ వినిపిస్తుందా
హలో
వినిపిస్తున్నా అన్నా
హలో
ఇదే ఇన్న పడుతుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చాలా లో ఉంది సౌండ్ పెంచు
ఎంచేస్తన
ఏం లె భవానీతో మా ఫ్రెండ్ త కాల్ లాస్ట్ వీకెండ్ కాల్ మాట్లాడాము మనం దాని తర్వాత దానికి కాల్ చేస్తే నాకు అసలు నువ్వు నాకు గుర్తులేవులే మర్చిపోయావు నన్ను అది దిగిద అని చెప్పి లాస్ట్ వేకం బాగా దుబ్బేసింది
చెప్పు
ఇంకా సర్లే అని చెప్పి దానికి కాల్ చేసా ఈ లోపు మీరు మాట్లాడుతా ఉంటారు కదా అని
ఎర్కి
బ
ఎన్న పడుతుందా నా వాయిసు
ఆ వినిపిస్తుంది ఇదివరకు నేను విజయవాడలో వర్క్ చేసినప్పుడు నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్
హమ్ అలే
భవాని ఆ లహరి వాళ వాళ్ళిం ఇంటి దగ్గర ఎలూరు రోడ్ లో ఉంటది ఏం లె ఊరుకి మేము ఎలా ఉన్నావ ఏటి అని చెప్ప ఆ
ఉ ఎమంది
పపో అదిదంటన్న
అదేలే
అలా కాదే బాబు అని చెప్పి సవర్ది స
హమ్ ఇప్పుడే అమ్మలు వేసి టీ పెట్టమంటే టీ పెడుతున్నా
అ ఏంటి నార్మల్ టి న లేదండి నార్మల్ తిన లేదంటే ఏంటి
తాగడం అలటుగా
అదే నార్మల్ ద
లెగంగానేనే తాడా నార్మల్ కొంచెం కొంచెం అల్లం వేసి కొంచెం ఆ ఆక ఇ వసిీ పెడత చెప్
వాటర్ అయిపోయినాయి బాటిల్లో వాటర్ తెచ్చుకున్నాని వెళ్తున్నా కిందకి
దానికి కాల్స్
కంప్లీట్ అయిన తర్వాత ఆ స్పీకర్ లో ఉందం అది కాన్ ఫ్రెండ్స్ లా ఉండి చేదము పాపం పొద్దున్న నుంచి మాట్లాడలేదు కదా దాంతో కూడా సరిగా ఏడుతుది మల్లి
చద్దాం చద్దాం ఇప్పుడే కరెంటు పోయింది కరెంట్ వచ్చిద్దేమని చూస్తున్నా కరెంట్ వస్తే వైఫై ఉండాలి కదా పోతున్న అదే కరెంట్ వస్తే ఇప్పుడు చేయొచ్చని ఇంకేంటే ఇ బడిక బయటికి వెళ్ళి పనిలేదా అంటున్నా ఆ
ఇక్కడ కూడా బాగా తీసేస్తున్నారు కరెంటు